హలో హాయ్ అండి జస్ట్ మనలండి ఓ
హుమాన్స్
హలో నా వాయిస్ ఎన్పిస్తుందండి
విన్పిస్తుంది తినరా
ఆ తిన్న మీరు తిన్నారా
ఏంటండి
షాపింగ్ చేసారా
ఇ మధ్యలో ఏం చేయలేదండి మీరేమన్నా చేసరే
నేనేం షాపింగ్ చేయలేదండి మొన్న ఏప్రిల్ లో ఏమో తీసుకున్నాను నేను వన్ మంత్ బ్యాక్ అంతే వన్ మంత్ బ్యాక్ డీమార్ట్కెలినప్పుడు లైక్ డైలీ వేర్కి డ్రెస్సెస్ తీసుకునన్ను
అవునా తిన్నారా
నో లేదండి తిన్లేదింకా
ఏంటండీ
మీరుదిన్నరా
ఊ తిన్నానండి అంటే స్నాక్స్ తిన్నాను
ఊ ఈ నైట్టైమూ ఇగ డిన్నర్ జేసే టైంలో స్నాక్స్ ఏం తే డిన్నరెప్పుడు తింటారు
అర్ధంకాట్లేదు
టైంలో డిన్నర్ స్నాక్స్ తింటే డిన్నరెప్పుడు చేస్తారండి
ఏంటండి
అ భోం చేశారా
ఆ హాలో